హయ్
హాయ్ అక్క బావున్నారా?
బావున్నారా గుడ్ ఈవనింగ్
గుడ్ ఈవెనింగ్ ఏం చేస్తున్నారు అక్క?
ఏం లేదురా కాసేపుట్లా రిలాక్స్ అయితున్నా కూర్చొని
ఓకే కుకింగ్ అయింద హ్హా ఆ స్నాక్స్ ఏమైనా తిన్నారా మరి ఈవినింగ్
ఆ తిన్నాంరా ఫ్రూట్స్ తిన్నారు పూవ్వు క్రెనిట్ తీస్
మ్ ఓకే
ఎం చేస్సున్నావ్?
ఏం లేద అక్క ఖాళీనే ఉన్నాను.
ఉహ్
ఆ
ఎగ్జామ్స్ ఉన్నాయా?
మోన్ననే అయిపోయింది అక్క సిమ్ ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ ఏం లేవు నోట్స్, ల్యాబ్ నోట్స్ అసిన్మెంట్స్ అవే రాస్తూన్న ఉహ్
ఎలా ఉంది ఇప్పుడు మీ దగ్గర వెదర్స్?
బానే ప్రజెంట్ అయితే ఓకే, ఈవినింగ్ నైట్ అయిపోయింది కదా కొంచెం కూల్ గా నే ఉంది ఆఫ్టర్నూన్ ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఎండ స్టార్ట్ అయితది ఇంకా.
అవునవును సమ్మర్ కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా సిక్స్ తర్వాత నుండే చాలా హాట్ హాట్ అయిపోతుంది సమ్మర్ లో డే అంతా భరించడం కాస్
ఫైవ్ థర్టీకే ఫైవ్ థర్టీకే సన్ వచ్చేస్తది
అవునవును అవును తెల్లవారిపోతుంది ఫైవ్ థర్టీకే మళ్ళీ లేట్ గా ఇద అయితుంది సన్ సెట్ అవ్వడం కూడా లేట్ అయితది సమ్మర్ లో వర్షం పడుతుండే ఇక్కడ హైద రాబాద్ లో మీ దగ్గర పడిందా
హా లేదక్క
ఉమ్
అవున అక్కడ మొన్న కూడా పడిందంట కదా ఎ కానీ ఇక్కడ వర్షం ఏం లే దు కాకపోతే ఫ్రైడే పడింది లాస్ట్ ఫ్రైడే అంతే ఇంక అప్పటి నుంచి వర్షం ఏం లేదు
ఆ అయిన ఇంకా సీజన్ గాని సీజన్ లో వర్షాలు అవి అయిపోతున్నాయి ఓజోన్ లేయర్ ఇదైతుంది కదా పాడైతుంటే ఇంకా ఏ సీజ జ అయి సీజన్ అని సంబంధం లేకుండా అయిపోతుంది ఇంకా వెదర్ చేంజ్ అయిపోతా ఉంది వెంటనే వర్షం పడడం వెంటనే ఎండల్ ఎండగొట్టడం విపరీతంగా వెదరు వెంటనే చేంజ్ అయిపోతా ఉంది
ఉ
నైట్ అయితే వర్షం పడింది
ఇక్కడైతే అలా ఏం లేదు జస్ట్ ఇక నార్మల్ కాకపోతే ఎర్లీ మార్నింగ్ అట్లా ఫోర్ థర్టీ నుంచి కొంచెం చలిగుంది
ఉ ఉ ఊ అవును మార్నింగ్ టైమ్ లో కొంచెం చల్లదనిపిస్తుంది అవును
ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ ఫైవ్ సెవెన్ నుంచి మళ్ళీ వేయడాను ఇస్తది
అసలు బయటికి వెళ్ళలేము అసలు సమ్మర్లో అయ్యో ఏమున్నా ఈవినింగ్ ఏ ఇంకా
ఆం
అవును చాలా డిహైడ్రేట్ అయిపోతుందిరా అంత
అవున అక్క హైడ్రేడ్ ఉండేవి అవున ఆన్ ఏదైనా హై వాటర్ ఎ ఎక్కువ తగాలి అలాగే కోకోనట్ వాటర్ హైట్ రేట్ గా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అవును
కొంచెం ఇంకా సమ్మర్ వరకు అట్లా మెయింటెన్ చేయాలి వెదర్
అవును మనం బయటికి వెళ్తే కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవడం అలాంటి
ఆ ఆ లోషన్స్ సన్స్క్రీన్ అంబ్రిల్లా అంటే ఇందో ఒకటి కేర్ తీసుకోవడం బెటర్ అండ్ ఇంకా డీహైడ్రేట్ ట్ అయిపోతే చాలా సన్ స్ట్రోక్ అయింద అనుకో చాలా రిస్క్ అయితారు ఇంకా
అవును ఏ అసలు ఇప్పుడు అన్ని కెమికల్స్ ఉండవు అన్ని ఏదైనా ఫుడ్ లో కూడా కెమి కల్ సే అన్ని కెమికల్ మిక్స్ అవ్వడం వల్ల మనం మీది తీసుకున్నా కూడా అట్టనే ఇట్లా వీక్ అయిపోతున్నాం
అవునవును అంటే ఇక మనం తీసుకునే ఫుడ్డు ఆ అవునురా అంటే మన పాత కాలంలో తాత్ త్తలు అమ్మమ్మలు చాలా కొంచెం మనకంటే చాలా బెటర్ గా ఉండేవాళ్ళు వాళ్ళు ఇన్
అవును వాళ్ళకి అంటే ఆల్ ఇవి తీసుకోలేదు కదక్క మనం అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేసి ఫ్రూట్స్ అనేసి తీసుకుంటున్నామని వాళ్ళయితే అంబలి రాగి ఆవ్ అంబలి ఇవే తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళే మ్మ్ వా అప్పుడు వాళ్ ళ్ళే ఇప్పుడు కూడా బాగున్నారు అలాగే అలాంట్ కానీ మనం గ అది తిన్నా కూడా ఎందుకు మనకు అవి నచ్
అంటే నచ్చంది కాదు ఇప్పుడు మనం తీసుకున్ కునే ఫుడ్లలో పెస్టిసైడ్ కూడా ఎక్కువ అయిపోతుందిరాన్ ఆ దాని వల్ల కూడా ఇంకా తీసుకునే ఫుడ్ లో స్ట్రాంగ్ ఉండట్లే లేదు ఇంకా దాంట్లో మనకు హెల్త్ కు కావాల్సిన బెనిఫిట్స్ కంటే కూడా హెల్త్ డిస్టర్బ్ అవేవే ఎక్కువ అయిపోతున్నాయి
అవును
వాళ్ళు ఏంచేసే వాళ్ళు పాతకాలంలో ఎరువులు వాళ్ళ దగ్గరలో ఉన్న ఎరువులు వేసుకునే వాళ్ళు ఫ్రెష్ గా ఆర్గానిక్ వి తినే వాళ్ళు వాళ్ళ అప్పటికప్పుడు కోసుకొని కూరగాయలు తినేవాళ్ళు
మ్మ్ మనం ఇప్పుడు ఏంటి మనం రోజు డైలీ వెళ్లిి తీసుకొచ్ కొల్ వెజిటేబుల్స్ డైలీ వెళ్ళి తీసుకొచ్చుకోలేమ అనేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి తీస్ సుకొచ్చుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం
అంతకి ఫ్రెష్ ఉండట్లేవు అవి ఎన్నో కెమికల్స్ వేసి పండిస్తే గాని అస్ వస్తలే అవి పెస్టిసైడ్ ఎక్కువ అవడం వల్ల చాలా వి విలన్ అంత మనుషులు అంతా పాడైపోతున్నారు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా మ్మ్ పాతకాలం రోజులే బాగుండేవి చేంజెస్ వచ్చాయి అవును అవును ఎక్కడ నీకు పల్లె టూరు బాగుంటది అనిపిస్తుందా సిటీ బాగుంటది అనిపిస్తదా
విలేజే అక్క సిటీ లో అయితే ఎప్పుడు పొల్యూషనే ఉంటది సౌండ్ పొల్యూషననే
ట్రాఫక్ పొల్యూషన్
హా
చావండి ఒకటి
ఆ ట్రాఫిక్ అయితే ఇంకా సిగ్నల్స్ పడుత్ కునే మనం ఏదైనా అర్జెంట్ వర్క్ వెళ్ళాలి కానీ ఒక టూ త్రీ అవర్స్ ముందు వెళ్ళిడమే నే బెటర్ అస్
అవును ఏమన్నా ఎమర్జెన్సీ ఉందన్నా అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉండదు ఇంకా అది ఎమర్జెన్సీ ఉంది ఆ ఏ సిచ్యుయేషన్ అయినా ఇంకా వెయిట్ చేయాల్సిందే అయినా సిటీలో అవన్నీ ప్రేమలు ఆప్యాయతలు అన్ని తక్కు తక్కువేరా ఎంతయినా మన విలేజ్ కల్చర్ లో ఆ పక్కింటి వాళ్ళు కావచ్చు ఎదురింటి టి వాళ్ళు కావచ్చు ఎంత బాగా ఆ ఆ ఎంతో ఏదో ఒక రిలేషన్షిప్ తోనే పిలుస్తాం బాబాయ్ అని పిన్ని అని మామ అని అత్తా అని వాళ్ళు రిలేటివ్స్ కాకపోయినా కూడా మనం అలా పిలుస్తా ఉంటాము అదే ఇప్పుడు సిటీలో అయిత్ అయితే పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలీదు
అసలు మనకు తెలీదు వాళ్ళు అసలు మనం ఆ పక్కనే పక్కనే ఉంటారు పక్క స్లైట్ లోనే ఉంటారు గాని ని వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళు గాని అసలు ఎవరు తెలిద్ ప్లస్ మనకి ఏమయినా కూడా వాళ్ళకి చెప్
రారు మ్మ్ చెప్పుకోలేము చూడ్డానికి రారు అయ్యో ఏమైందో మనకెందుకులే మనకేమైనా ఇబ్బంది అయితది అక్కడికి వెళ్తే అన్నట్టు ఆలోచిస్తున్నారు. సిటీ లో పీపుల్ ఇప్పుడు అదే ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు మాత్రం ఏదన్నా అయిందంటే వెంటనే అందరు గుమిగుడి. వాళ్ళ తోచినంత సాయం మనీ పరంగా కావచ్చు ఫుడ్ పరంగా కావచ్చు ఏదనా ఫీవర్ అనే హెల్త్ బాలేదని పడుకున్నా వాళ్ళు ఇంట్లో ఉన్నది వాళ్ళు తిన దినేతనట్లో నుండి కూడా తీసుకొచ్చి పెడతారు వాళ్ళు విలేజ్ లో ఉండే వాళ్ళు ఆన్ త ఆప్యాయంగా ఉంటరు వాళ్ళు
ప్లస్ ఇంకా మనం ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకు కుంటే విలేజ్ లో అందరు వస్తారు.
పనులు షేర్ చేస్తారు ఒకరు ఇది ఒకరు అది నేను ఇది చేస్తాను. నేను అది చేస్తా ఒక అల్లం వెల్లులి తీయడం ఇంకా ఇంకొకరు ఇంకొక పని చేయడం వల్ల అందరు కలిసి కలుపుకోలుగా ఆ ఫంక్షన్ సక్సెస్ఫుల్ చేస్తారు ఆ అదే ఇప్పుడు సిటీలో అయితే ఇంకా వర్కర్స్ పైన డిపెండ్ అవ్వాలి. ప్రతిదీ పక్కింటిళ్ళకి మాత్రం ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉంటది. ఏదో పిలిస్తే ఇంకా ఆ రోజుకి రావడము జస్ట్ అక్షింతలు వేసేసి ఫుడ్ తినేసి వేళ్ళిపోవడం అయితుంది. సిటీలో
ఊ
ఎంతైనా అవి ఆ బంధాలు రక అవి వేరు ఇంకా అక్కడ
అవును అస్ అవును అక్కడ కల్చరే మనం అట్ల ఆ వెళ్లగానే కల్చర్ ఇక మొత్తం అట్లా దానికి అట్రాక్ట్ అయిపోతే మా కల్చర్
అవును ఆ స్వచ్ఛమైన గాలిలోనే సగం ఇదయిపోతాం మనము ఇంకా ఇక్కడ ఉన్న ప్రేమలతో వాళ్ళందరుూ చూసుకునే విధానము ఇంకా చాలా అట్రాక్ట్ అయిపోతాం మనం అట్లా అయిపోతా ఉంటది. నాకు అంతే విలేజ్ అంటే చాలా ఇష్టం సిటీలో కంటే.
అవును గ్రీనరీ
ఉ గ్రీనరి చాలా ఊ
హ మ మంచిగా అనిపిస్తది అవును
అవును
మనకి ఇంకా ఫుడ్ కూడా అక్కడ నాచురల్ గా దొరుకుతంది వెజిటేబుల్స్
ఉ అవును అవునురా నాచురల్ గా దొరుకుతుంది. ఇప్పుడు ఒకరి ఇంట్లో ఏదన్నా ఉందంటే వెళ్లి కోసుకొని కూడా తినేయొచ్చు మనం అలా ఒకరి ఇంట్లో ఒకరు షేర్ చేసుకొని కూడా తింటారు. ఆ షేర్ కూడా చేసుకొని తింటారు. అదే సిటీలో అయితే అసలు వెళ్లగలుగుతామా మనం అ
అవును మనం సిటీలో ఉంటే అసలు మనం చెట్లు కూడా చూడలేము అసలు ట్రీస్ కూడా ఉండ వక్
ఆ అసలు గ్రీనరీ ఎక్కడైనా కనిపిస్తుందా ఏదో ఇంకా పార్క్కి వెళ్ళాలి పార్క్కి వెళ్ళి అవును పార్క్ కెళ్ళి పార్క్ లో కాసేపట్ల రిలాక్స్ అయి రావాలని తప్ప గ్రీనరీ ఎక్కడ కనిపించదు అంత ట్రాఫిక్ సౌండ్ పొల్యూషన్ ఒకటి ఎయిర్ పొల్యూషన్ చాలా
ఇక్కడ చూసిన ఫ్యాక్టరీస్ అనేసి కంపెనీస్ అన్నీ అవి సీటీలో ఆ
వాటి వల్ల వేస్తే చాలా ఇదైతుంది అవి ఎఫెక్ట్ అవు
ఆ ఇలా ఈ మనకి ఆగిపోయినా ఇంకా ఆ ఫ్యాక్టరీ వల్ల బస్ కి చా అలా ఆగి అంత బ్యాడ్ స్మెల్ వస్తాయి ఆ స్మెల్ వల్ల బర్డ్స్ కి బర్డ్స్ అస్సలు బ్రతకలేవవి
ఆ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి ఆ ఆ వచ్చే వేస్టేజ్ వల్ల అలా జరుగుతుంది ఇంకా సిటీలో అందరు సిటీ సిటీ సిటీ అని ఉంటున్నారు కానీ సిటీలో సిటీ గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు విలేజ్ కెళ్ళి ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు చాలా మంది సాఫ్ట్వేర్స్ కూడా వదిలేసుకొని వెళ్ళిపోతున్నారు
అవునక్క అక్కడెళ్లి అవును
నాలుగు గేదెలు తీసుకుని హాయిగా ఆ సరేరా ఓకే బాయ్